హలో
అక్క
మా అక్క పేరు కూడా భవ్య శ్రీ నే తెలుసా?
అవునా తెలీదు.
అవును
మర్ చెల్లెలి పేరు కూడా కావ్య నే మీకు తెలుసా ముందొక చెల్లెలు కావ్య అని ఆ పిల్ల పేరు
పక్కల శ్రీ మీ అక్క పేరుకి ముందు శ్రీ
నా పేరుకు ముందు శ్రీ బాగుండదు. ఊమ్ ఊమ్ హా హు
వ్య నే
ఊమ్ అయినా మనకేం తెలుస్తది అక్క అప్పుడు వాళ్ళు పెట్నేటియి
రిధం లో ఉంటాయన్నమాట.
ఆ హుమ్ బావుంటది కొంచెం
ఏంది ఎక్కువ మాట్లాడకుడదు ఏమంటా?
ఏందో ఎక్కువ మాట్లాడొద్దు అంటుంది. దాంటున్నా పేర్లన్ని ఉ ఇప్పుడు పేర్లని చెప్ ఆ
ఊమ్ సరే సరే
ఇంకేందక్కా బోలే
పోవాలి రా నువ్వు పోతున్నావా?
ఏమో మా ఫ్రెండ్స్ రమ్మంటన్నారు చూడాల ఫస్ట్ టైం గదా
పోపో నే అట్లే ఫస్ట్ టైమ్ పోతే పోని పోతే పోని అని చెప్పి నాలుగైదు సంవత్సరాల్లో రెండు సార్లు రుగుతాది. నార్మల్గా ఒకసారి మిస్ అయిపోయింది పోలేదు మీరు బాగా అందరు ఎంజాయ్ చేస్తా ఉంటే నేను మాత్రం ఏముంది ఏంలేదు అనుకోని ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయ్యయ్యో అయిపోతాన కాలేజు పోతే ఎట్లా అనిపిస్తాంది
ఆ అందుకె ఇప్పుడు పోతావా
పోవల్సిందే ఇంక ఇక్కడ మిస్ అయ్యందంటే ఇంకెక్కడ ఎంజాయ్ చేయలేం అనిపిస్తుంది కొని కొని సారుల
అ
హ్మ్ పోయిరా అక్కడ ఎలాగో మీ అక్క ఉంది కాబట్టి మీ అక్కకి తోడు ఎవరు ఉండరంటా ఆ ఒక రోజు పో ఎవరైనా మనకు తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆడియన్స్ సెలబ్రిటీస్ వాళ్ళు
హ
శ్రీలీలా వస్తే వస్తదంట లేకపోతే లేదంట కాబట్టి టీ ఆ
వసదని అది పోస్టర్ కూడా సెండ్ చేసినారు
ఆ పోస్టర్ సెండ్ చేసినారు గానీ మళ్ళీ ఈ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ ఆఫీషియల్ దాంట్లో డిలీట్ చేసేసినారంట ఆమే పోస్ట్
ఏమో మరి
ఇంకా అట్లా వస్తా వస్త లేకపోతే లేదు లాస్ట్ టైమ్ కూడా ఎవరు అట్లే సెలబ్రిటీ వస్తారని చెప్పి
రాలేదా లాస్ట్ టైమ్
ముందు ఇంకో ఎవరో అమ్మాయి వస్తదని చెప్పి పోయింది
అ హీరోయినా
హీరోయిన్
ఉ
ఎవరు చెపావు కితిసనానా ఎమో లెజెండ్స్ సినిమా ఉంటది చూడు
లెజెండ్ సినిమా ఏమో తెలయాదు నేను చూడలేదు
హ్మ్
నేను చూడను ఆ ఎప్పడు బాలకృష్ణవి
నేను లాస్ట్ సినిమానే అది ఇంక దాని తరవాత చూడబుధవళ మల ఎక్కువ ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నారని
హ ఏంయపటి సినిమాలే సేట్టుకావు అసలు
అవు
హీరోయిన్స్ ఒకరు కూడా సెట్ గారు అయిపోకి
అవును ఆయననేమో తాత అయిపోయినాడు ఆయనకోచ్చే హీరోయిన్లు ఏమో పిల్ల లాగా కనిపిస్తారు ఇంకెట్లా సెట్
ఉఓ ఇంకా ఆయపక ఆయప్ప కంటే చిరంజీవి చిన్న కదా ఓప్పా చిరంజీవికి సెట్ అయితారు మళ్ళా హీరోయిన్స్ వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కాజలు అ తమన్నా ఆ
నైన్ తార ఎక్కువ బాగుంటాది
ఆ అది మూవీలో బాగుంది కదా ఆయమా శంకర్ వర. ప్రసాద్
ఆ కాజాలు కూడా బాగుంటాది ఖైది నంబర్ వన్ ఫిఫ్టీ
ఆ ఇంకాంత అంతేలే ఇంకెవరు ఉన్నారు నా ఫేవరెట్.
ఆ
పవన్ కళ్యాణ్
బ్ బా ఇద్దర అంతేనా
ఇద్దరు అంతే మా ఇంట్లో అందరు అంతే.
జనసేనా పార్టీన
ఆ
మీ మీ అక్క అయితే ఫస్ట్ సెమ్బల్. అంతా అసలు ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ బెంచ్ల మీద అంతా పవన్ కళ్యాణ్ రాస్తది సార్ పవన్ కళ్యాణ్ రాస్తది మళ్ళా ఎక్కడైనా సిస్టమ్ లో పోయి ఏమన్నా చేస్తా అంటే అడ వాల్ పేపర్ మార్చేస్త.
ఆ మేము కూడా అలానే చూసంటాం ఇంకా ఇప్పుడు కూడా క్రోమ్ ఓపెన్ చేసేది అన్ని పవన్ కళ్యాణ్ ఎన్ని పిక్చర్ అంతేవి
హు ఇప్పుడు తగ్గింది కదా వానీ
ఇప్పుడేమంత ఏమో భయంమైందో
ఏమి ఏమైంది అడుగు అక్క మీ అక్కని మరి.
ఏమైపా మానేసిందంటే అట్ల ఎట్లా మానేసి పట్టించుకోలేదని అంత పవన్ కళ్యాణ్డి
అయ అమ్మా అ రోజు ఇట్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం మానేసి ఇ వాణి వెనకనే తిరగాలల పవన్ కళ్యాణ
ఎందుకు నన్ను పట్టించుకోలేలేదని.
హా
పట్టించుకోడం మానేసిందంట
కే కరెక్ట్ టైమ్ కన్నా
ఉ
ప్రిపేర్డ్ ప్రిపేర్ అయినావా ఎక్జామ్స్కి ఆ సి ఏ టు
ప్రిపరే సి ఎ టూ కి మెట్టం ల్యాబ్ ఎగ్జామ్స్ కి ఇంక ఏదైయితే ఆ ఫోన్లు చిత్తీలు బోస్ని ఫోనే నువ్వెట్లా రాస్తాన్నావు మరి సి ఎలో చదువు మొత్తం పోతాండి
ఆ నేను చదువుకుంటాగా నాకు భయము నేను క్లాస్ లోని ఫోన్ ఓపెన్ చెయ్యాలం అంటేను భయం ఎగ్జామ్ కంటే ఇక అంతే
అబ్బా డెడ్లీ ఆపోజిట్ డెడ్లీ ఆపోజిట్ మీ అక్క ఫోన్ వాడకుండా ఒక క్లాస్ కూడా గడపలేదు
తెలుసు ఏందిటె లూడో ఆడతాంటదంట
ఆ లూడో గ్రూప్ ఎవరు అనుకుంటన్నవ్ మేమే మేము నలుగురం ఉంటాము కొన్ని పీరియడ్లు ఉంటాయన్నమాట అక్కడ సార్ ఇ చెప్పేది బోర్ కొట్టినా లేకపోతే సార్ ఏదన్నా ఇది కొంచెం ఫ్రీగా వదిలేస్తడు అనిపించింది అనుకో ముందే ఆ పీరియడ్ రాక ముందే లూడో ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అని చెప్పేది బోర్డులంతా చెప్పేసుకునేది ఆసార్ వచ్చినప్పుడు మెల్లిగా ఆడుకుంటా ఆడుకుంటా ఉండేది
హ్మ్ రీసెంట్ గా మేము కూడా ఆడాలని ఓపెన్ చేసినా ఇంకో పిల్లకి చెప్పినాను నా పక్కన నే పాపకి ఆ ఓ ఆ సౌండు తగ్గికోకుండ ఫుల్ పెట్టింది నోడస్ సౌండ్ ఫుల్లు గ వచ్చింది ఇంక ఫోనే తీయలేద క్లాస్ లో ఇంకా
అయ్యో గిరోజు
అదన్నా స్టార్టింగ్ అయితే ఏం కాదు మిడిల్ లో ఒక పక్క ప్రజెంటేషన్ జరుగుతాంది
అయ్యయ్యో పాపం హ్మ్
చెప్పు రా హ్మ్
ఈ రోజు అటు జరిగిందమ్మ మొత్తం పోడో గేమ్ అయిపేయింది విన్నర్ స్ ఫిక్స్ అయిన తర్వాత సౌండ్ వస్తది గదా ఆ సౌండ్ వచ్చింది ఆ కాకపోతే నేను కూర్చుంది ఫస్ట్ బేంచేసిలో కాకపోతే బ్యాక్ పెంచెస్ అట్లా బిహేవర్ చేస్తూ ఉంటన్నమాట ఊ
మేము ఫస్ట్ బెంచెస్ ఫస్ట్ వెంచర్స్ లానే ఉంటము అసలు కొన్ని క్లాసేస్ అయితే ఫస్ట్ ఫస్ట్ బెంచీ తప్ప అసలు లాస్ట్ బెంచ్ అసలు ఇననే ఇనదు మాకు తెలువది వాళ్ళు వింటున్నారో లేదో సైలెంట్ గ ఏదో ఒ చిన్న చిన్నగా మాట్లాడుకుంటంటరు వాళ్ళు మా దగ్గరికి ఓస్తారు అర్థమయిందా అర్థమయియందా అంట
ఆ మాది కూడ అదే పరిస్థితి కానీ పక్క ఉన్నోళ్లు వింటున్నారో పక్కన బెట్టు మేము కూడా వినము అయినా గూడ సోమవారం వచ్చి అడుగుతారు అదే ఎడా కానీ అందరి దగ్గర ఒక ఇంప్రెషన్ బ్బా వీళ్ళు ఫస్ట్ బెంచ్ అంటే ఫస్ట్ బెంచ్ లో ఎవరు కూర్చోడానికి ఇష్టపడ్డారు కదా మా లాగా ఏండి అందరు వెనక కూర్చున్నంటే వెనకలో చూస్తారు ముందున్నోళ్లు కానీ చూడరు కాబట్టి ముందర వసం వచ్చిందాం అనుకో అప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటారు మన మీద పెద్ద ఆ సిన్సియర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అని చెప్పి పట్టించుకోరని
ఉ మాకైతే అది సిఎస్సి క్లాస్ ఉంది ఇప్పుడు సి ప్రోగ్రాము
ఉ
ఒకవైపు వస్తాడు గోపాలకృష్ణ శ్యామని ప్రతిసారి ప్రతి క్లాస్ ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు నడ డిస్ప్లే చేస్తా వస్తాడు ఒక్కొక్క లైన్ ఒక్కొక్కరు అది ఫస్ట్ బెంచ్ నుంచే స్టార్ట్ చేస్తాడు అ అన్నాడు ఇట్ నాకు అసలు రానే రాదు అసలు ఏ లాంగ్వేజ్ లో రానే రా వవి పైతాన్ స జావావి ఇప్పుడే నాకు అసలు ఏం తెలీదు అ ఊ పొద్దుటి నుంచి నన్నే లేపుతాండు తడు అది చిన్నదే నాకు తెలుసు కాన్ నాకు ఎలా ది
పడం రాదు ఆయన కోషన్ ఆయన ఆన్సర్ చెప్తాను చడ
ఆ అడుగుతాడు దాని గురించి దాని గురించి సార్ ఎక్స్ప్లేన్ చెస్ అంటాడు ఇంక మనం ఏం చెప్తాము చెప్పలేదని ఇంత చిన్నది కూడ చెప్పకుంటే ఎలా తడు
సేమ్ మాకి పరిస్థితి అదే మ పిపిఎస్ క్లాస్ ఉంది అందరికి ఒకో క్వశ్చన్ ఇస్తాడు ఆ క్వశ్చన్ మేము సాల్వ్ చేయము కానీ ఓవరాక్షన్ అనమాట పెన్నన్ని పెట్టుకొని కిందరగుతా ఉంటాము ఆయన ఇది కూడా రాదా అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు అప్పుడు అనిపిస్తంటారు మమ్మల్ని ఎందుకు లేపడము అని చెప్పి
కానీ మళ్ళా అంత చిన్నది కూడా చెప్పుకోకుంటే ఎట్లో ఉంటది క్లాసు లో
ఆ
చెప్తాం అంటే తెలుసు అ
నువ్వు ఇంటర్ వరకు
లేదుక
అయితే ఇప్పుడు కొంచెం నర్వస్ నర్వస్ గా ఉంటదులే ఏదైనా తప్పు చెప్తే అని
ఆ అవును ఏమన్నా తప్పు చెప్తే ఏమో అసలు ఏ తిరుగుబద్ది కూడా కాదు క్లాస్ లో ఏమన్నా చూడు అస ఆ ఏమన్నా
కూడ ఏమి రాదు
ఎవరికి రాదు తెలుసు ఊరికే నిలబడతారు అందరు లేసి క్లాస్ వస్తే భయ అయితుంది అది పిపిఎస్సి రెండు అ
ఉ ప్రెసెంటేషన్ ఇమంటదాన వానీ కూడ బలే భయం ప్రసెంటేషన్ అంటే
ఇప్పుడు ఈ మధ్య కొంచెము అంటే ఫస్ట్ సెమ్ లో అయితే అసలు ఇంకా వాటికి మాటలు కూడ రా కొన్నిండాడు స్టేజ్ మీద నిలవడినప్పుడు కాళ్ళు చేతులు ఒనుకు టే అసలు ఏం మాట్లాడు చూసి కూడ చెప్పలేను నేను
అంతే
ఇప్పుడు కొంచెం తగ్ గింది చెప్తున్నా కొంచం చివరింగ్ తగ్గింది చూడలంగం ముందు ఎట్లు న్టుందో
ఉమ్ ఏంగద్లే అంత సెట్ అయిపోతాది
ఉమ్ ఇంకేంకా ఇంగ నెక్స్ట్ ఇంకా అయిపోయా కదా మీకి
ఆ అయిపోయిందిరా ఇంక వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ లో కూడా అప్పుడప్పుడే అ
అయినా ఏం కాలేజ్ ఉండదు కదా మీకి వీక్లీ టూ డేస్ఓ త్రీ డేస్ ఓ ఉమ్ ఏమి ఉండదు కదా మీకు చదివేకి
ఉమ్ అంటే ఏం ఉండదంటే సబ్జెక్ట్లు తగ్గుతా వస్తాయి్ టే నేను మళ్ళీ కట్ చేస్ చేసేనా
ఆ సరే అక్క